కారం అండి డిస్టర్బెన్ చేస్తున్నారు అసలు ఏం పిల్లలో ఏం కథో ఏం తెలు స్త లేదండి
అవునా అండి మా పిల్లలు గూడా శికాకు చేస్తున్నారండి మ చిన్నపాప గట పాలు గావాల్నాట నా ఎమ్మటే వడ్తాందండి త్రమే వస్తున్నాయండి మా అంటె తెలిసిన అక్కకు ఇద్దరు అక్కలు వున్ను మా తమ్ముని ఫోన్ చేస్తే వెళ్తలేదండి మా మా సెల్లును
అవునా మా తమ్ముని తొని మాట్లాడతారా అండి ఒకసా ఒక రెండు ముడు
మామనబ్బాయ్ అండి
ఏం లేదండి మా తమ్ముడు తెల్వ మా తమ్ముడు తెల్వదా అండి పరిశ్రమ అది ఆ ఊరండి
ఆ అ తెలుసుగాని ఎమో అండి నేనేప్పుడు మాట్లాడలే ఇగా మా ఆయనని మాట్లాడవంట తీయండి మా ఆయనను మాట్లాడమంట తీయండి కొంచెం కొంచెం భయమైతుంది నాకు మొగొళ్ళ తొటి మాట్లాడాలంటే
అంటే వాళ్ళు రెండింటినీ లాగిన్ చేసుకున్నాడండి అయనే ఎట్లంటే ఒకది రెండు ఇద్దరు తొనే మాట్లాడెటట్టే చేసుకున్నాడండి అన్ టే వేరే వాళ్ళకి చెప్పలేదు మాకి సిస్టర్లు ఇద్దరు ఉన్నారని వాళ్ళతోనే చేసుకున్నడు ఆవి వేసిన తరు త నాకు జేత్తా అని చెప్పిండండి
అట్లకాకుండా మీరు రెండు ఐడీలు ఉన్నాయి కాబట్టి రెండు ఐడిల నుంచి మాట్లాడుకోవచ్చునా అండి
ఓ అది చెప్పోద్దండి అది చెప్పద్దండి అట్లా వేయొద్దండి ఏమ్ లే చెకింగ్ అయితదండి
డి మీ అక్కది ఉన్నది కదా
ఆ అది మా అక్కది మాట్ల్ మా అక్కది ఆమెది ఇంకా కొత్తది కాలే టాస్క్ కాలేద అండి
అవునా అండి మీ చెల్లెది ఇప్పుడు నిది ఇంకోటి అంటే మీ నీ పేరు మీద అయిపోయిందండి మీ ఆయన పేరు మీద మీ చెల్ల చేస్తుంది గదా అండి
ఆ
అరే ఆది చె అది మీ ఆయన పేరు మీద్ మీ చెల్లేదాని మీద చెయమంట్ర అండి
అద్ ఆ మా చేస్తా చేయ్మని చెప్తాండి
ఆ అయితే మీ చెల్లెద్ ఒక ఐడి నీ ఒక ఐడిగా రెండు ఐడీలు అయితేయ్ రెండు ఐడిలు అయినా ఇంకా మీ చెల్లెల వాళ్ళ ఇంకెవరనా ఉన్నాయా అండి మీ అక్క వాళ్ పేనా
మా అక్క అది ఒకటి ఉన్నదండి మా ఇద్దరక్కలక్ అయితే కొత్తది ఇ ఈవినింగ్ వరకు అస్తది కావచ్చు ఇంకో అక్కడేమో అది ఆమె ఇది గూగుల్ పిల్లప్ చేస్కోలేదండి ఇది ఇప్పుడు మా తమ్ముడే నాతో మాట్లాడ్తాండండి కాల్స్ చేసి
అవ్న అండి ఇప్పుడు మీ చెల్లేద్ ఒకట్ నిద్ ఒకట్ ఉంది కదండి అవి రెండితో మాట్లాడామండి మీ అక్కతో ఒకటి మాట్లాడమండి ఇంకోకల్దయితే నాల్గుర్తోని పూర్తి అయితదండి
అవునం ఇంకా టాస్కులు ఉన్నాయాట అండి ఇంకా పదహారు దాకా అంటే పది పద్నాల్ ఒ పదముడో ఉన్నాయట అండి
అవ్నా ఒకటా రెండ ఐడిల అండి అచ్చ అంటే ఎవళ్ అంటే ఒకటే ఐడియా అండి ఆయ్నది
ఆ
ఇంకవళ్ మీతోన్ మాట్లే ఎవల్ వాళ్ళతో మాట్లాడ్లేద ఇంకా
మా పినీ బిడతోని నిన్న ఒకటి మాట్లాడిండు నిన్న నా తొని రెండు మాట్లాడిండు ఇప్పుడు ఒక్కటి మాట్లాడిండు అండి
అవ్న అండి ఇప్పుడు
అంటే నాయి మొన్నటి నుంచి ఒక్కొక్కటి మాట్లాడ్డాను కదా ఐదు కాల్స్ మ కంప్లీట్ అయితాయి కదా ఆని చూస్తున్నాండి
అ అట్లా కాదండి బాబాయ్ నెంబరు మీ చెల్లె వడ్తుంది కదండి ఆ నెంబర్ మీద అడగండి మాట్లాడవనండి
ఆ
ఓకేనండి అట్లయిన డబ్బులు వడ్తాయండి ఇప్పుడు పయన డబ్బులు కూడా అట్లయిన పడ్తయి
అవున అండీ తనే ఆదే అది రీఛార్జ్ చెయించ్ కున్నదట్నా అండి
ఎవరండి ఆ చేయించుకుందాట అండి
అవ్న అండి
చేయించుకుందటా గాదండి నేన్ రెండు మూడు సార్లు ఫోన్ చేశానండి అంటే వాళ్ళ క్ అంటే వాళ్ళ క్ తమ్మద్ ఒకటి ఇగా వాళ్ళై రెండు అన్నటండి వాళ్ళ చేసి తాంది గాని వాళ్ళకి ఫోన్ వెళ్తలేదండి మీ సెల్లుకు మాత్రమే ఒస్తున్నదండి
అవ్నా అండి మా తమ్ముడు కూడా అందుకే మా తమ్ముడు కూడా ఊగే తీస్కు పడుతుండండి ఎట్లా ఎట్లా తొందర్ అయిపోగొట్టుకోవాల అంటండండి
అవ్నండి వాళ్ళ ఫ్రెండ్స్ గిట్లా లే లేరా అండి వాళ్
వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చెప్పలేదండి మాతోనైతేనే క్లోజ్ గా ఉంటడండి అందిక్ ఇగ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతోని ఎవరి చెప్పలేదు అందుకే మాకే కాల్ చేసి మాట్లాడుకున్నాడండి
అవ్నా అండి ఇప్పుడు మీయే ఉం మీ నలుగుర్ మీ ఇండ్లలోనే వాళ్ళతో మాట్లాడేవాడి కొంచెం మాకైనా మాట్లాడరాదండి నాకు బాయిస్ తో మాట్లాడుడు కొంచెం భయం అయితదండీ
ఓహో తిన్లేదం అండి మా అమ్మ ఇప్పుడే బియ్యం పెట్టిందండి నైట్ది సలన్నం ఉంటే వాళ్ళ్ తిన్నారండి మాకు ఇప్పుడే పెట్టిందండి బియ్య అంటే పొద్దున్న మా అమ్మ పోయేటప్పుడు కొన్ని పెట్కొని పోయిందండి అంటే అప్పుడ్ వర్కు చల్లర్ అని మనకేం ఇప్పుడు పెట్టిందండి నాది కూడా తి బోయేవరకు తిన వరకు తినబుద్దయితలేదండి చికెనంతట్నే ఉన్నది అన్నం
అవునండి
పిల్లలిగ అవ్వే తినుకుంటే ఉంటాల్ల
అవునండి
మ్
ఇగ మామ్మ నిన్న దేవుంలకొట్టిందండి కొబ్బరికాయలు రవ్వ లడ్డూలు చేసేయాలండి కొబ్బరి లడ్ డ్డులు
మా తమ్ముడు చేస్తున్నాడండి కాలు
అవునా అండి మా ఎన్ని సెకండ్స్ అయ్యాయండి
ఇదా
ఆగండి మేం ఇంక ఫైవ్ మినిట్స్ అయితే మాధై పోతదండి కాల్
ఆ ఎంటిదండి
మిస్ మిసేజ్ పెట్టండి మీ ఇట్లా ఫోన్ మాట్లాడుతన్నాం అనేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగమని
కట్ అట్లా చేస్తే మీది కట్ అవుతది కావచ్చండి అందుకే కట్ చేస్తాలేను
అవునా కర్ కర్ చెయ్ కర్ ఇప్ప-ఇప్పుటిక నాలుగు ఐదు జియోలు పడ్డాయ డి ఆ అక్కతోనొకటి ఉండు వాళ్ళక్కతోనొకటి మ మనఊళ్ళే ఉన్నా అక్కతో ను న్నో ఇంకో వాళ్ళ అక్కతోని నాలుగు జీరోలు పడ్డాయండి నాయి యి
ఆ మంచిగ మాట్లాడుతుందా అండి వాళ్ళక్క ఏమ్ మాయే దేని గురించి మాట్లాడిందండి
ఏం లేదండి ఉగా ఎట్లా చేసుకున్నారు బచ్చాలంటే వాళ్ళ సైడ్ అంటే మన సైడ్ చేసుకున్నట్టు వాళ్ళ సైడ్ చేసుకోరాటండి బచ్చా లు
ఆ
ఓన్లీ పూరీలు చేసుకుంటారట చికెన్ గిట్ల మటన్ గిట్ల అన్నం ఇట్లా వండుకుంటారట కాని వాళ్ళు బచ్చాలనే చేసుకోరాటండి ఇంట్రెస్ట్ ఉండదట వాళ్ళ సైడ్ అంటే వాళ్ళకు ఇట్లా పత్తి చేన్లు ఇట్లా పసుపు కొమ్ మ్ములు ఇట్లా అని తోటల్ గిట్లా పెడ్ తరటండి మిర్చి గిట్లా మ్ మ్ ఇట్లా పని పోవడం వల్ల వాళ్ళ కొంచెం ఇబ్బందని గా వి ఏవి చేసుకోరాట ఇంట్రెస్ట్ ఉండదట అండి వాళ్ళకి
అవునా జీ వాళ్ళది ఎన్ని అయిపోయినయట అండి మ టాస్కు
ఇంకా ఫై ఓ టెన్ ఓ ఉన్నాయటండి
ఇ కష్టపడ్డందుకైనా మనకు ఎయిటీ రుపీస్ స్ మాట్లాడే వాళ్ళకు ఎస్తారో ఏయ్యరో అండి మస్తు పిల్లలు డిస్టబెన్స్ చేస్తున్నరు కష్టపడి ఎంచుకుంటే ఫలితం అనేది ఇస్తారో ఇవ్వరో అండి
అవునండి ఉ హు జు మేము టెంపుల్ గిట్లా వెళ్దాం అనుకున్నాంమండి ఈ రోజు మాది మ్యారేజ్ డే కాబట్టి
ఆహ ఏ టెంప్
ఇగ మా దగ్గర అందుబాటులోష్ శివాలయం ఉంటదండి అక్కడ వెళ్దాం అని చూసాను కానీ మా త మ్ముడు కొంచెం కి ఆయనకి ఇదై ఉండడం వల్ల ఆయన వెళ్ళాడండి మ్యాజి లో పోదామని చూస్తే బండి కూడా లేదండి బండి ఖరాబ్ అయింది మా డాడీ ది
మరి నూతరండీ ఉ అవునా
ఊ మధ్యాహం వరకు వస్తే మీ ఏరాళ్ళ వాళ్ళు కూడా ఫోటోల్ దిగి పెట్టారుడుగాండి స్టేటస్ నిన్న
పెట్టరండీ వాళ్ళు వాళ్ళల వరకే చూసుకుంటారండి వాళ్ళు పక్క వాళ్ళు వద్దు అనుకుంట
ఆ స్వార్థం బావుంటాది అండి వాళ్ళకి ఆమె ఫోన్ కాల్స్ మాట్లాడుతందండి
ఫోన్ చేస్తే మాకు బాబు ఇబ్బంది చేస్తున్నాడు మే మా ట్లాడ లేకపోతున్నాం అని చెప్తున్నారండి పొగరుగా
అంటే వాళ్ళకు డబ్బు కనబడుతుంది కాబట్టి అట్లుంటది మనసొంటోలకయితే డబ్బు కావాలి కాబట్టి మనం ఫోన్ కాల్ మాట్లాడుకుంటాం
వాళ్ళు మనం ఎట్లా ఎట్లా అని మన తట్లాడుతాం గాని వాళ్ళు ఈ ఆపు వస్తలేదని కూడా ఏం సైలెంట్ గనే ఉంటాలండి అంటే డబ్బు విలో ఉన్నదన్నమాట
వాళ్లకు మనకంటే మన చిల్లర అవసరాలకు వెళ్ళడా కోసం మనం ట్రై చేస్తున్నాం గాని ఇంట్లా గిట్ల వెళ్తయ్ అనేసి హా అవ్వ కావగ్గా ఇక మా చిన్న పాప అయితే నన్ను ఇడ్చిపేతలేదు అండి ఎక్కడున్నా తొంగవడి తొంగవడి చూస్తుందండి ఎక్కడ ఇది మా మమ్మీ అనేసి ఇడ్చిపెడతలేదండి మా చిన్న పాప ఇప్పుడు మీ టేస్కులు అన్ని పూర్తాయ్యా అండి మీయి
ఆ పూర్తి అయినట్టే గాని ఏమో అండి ఇగ డబ్బులకు కొలతపతతే ఎట్లా చెప్తారు ఏమో అండి
అవునండి
మాది మా తమ్ముంది మా ఆయన ఆయనకు కూడా చేయమని అంటా అండి అట్లా అయితే తొందర అయిపోతాయి అండి ఇగ మరి
ఊహు అయితే ఇప్పుడు మీ ఆయన పేరు మీ ఆయన అయ్ డి ఉంది కదాండి అయితే మీ చెల్లె వాడుతుంది కదా దానికి చేయమనండి ఇప్పుడు అందులో డబ్బులు తక్కువ పడ్డాయి కదా ఇది కవర్ ఐతది అన్నట్టు ఫోన్ వాక్ ఫో ఫోన్ కాల్స్ మాట్లాడితే ఆ నెంబర్ చెప్పండి ఎవలన్నా ఫోన్ చేయమన్నప్ ఇప్పుడు ఆ నెంబర్ చెప్పిళ్ళనుకో ఆ నెంబర్ కి పడతా చాలా జీరోస్ పడ్డాయి కదండి మీకు అందులో
ఆ
ఊ ఇప్పుడు నేను కూడా నిన్న మా అ యప్ పో మార్నింగ్ నీకు కూ అంటే మీ చెల్లె నెంబర్ చేశానంటే మీ హస్బెండ్ నెంబరకే చేశానండి
ఆ
ఆ ఇప్పుడు నేను మీ అంటే మీ నెంబర్ కి చేసాను గాని ఇగ మా పాప మా అత్త వాళ్ళ ఇంటి వెళ్దాం అంటే వద్దు అంటుందండి అ అవునండి ఇన్నే ఉందా మమ్మీ ఆడికోద్దు మమ్మీ అంటుందండి ఇగ వెళ్తాం కావా చ్చండి అంటే మా తమ్ముడు ఏముంది తీ అక్క ఈ రోజు మీ పెళ్లి రోజు కదా కేక్ తెస్తానా రేపు వాడికి పోయే వెళ్దు తీర అంటాంది అంటాడు ఏమండి సుత్ం మేము ఇది పుచ్చకాయ తోటి కేక్ తయారు చేసుకున్నామండి ఫ్రిడ్జ్ ఉన్నదనేసి ఆ అంటే ఆ పుచ్చకాయ అంతా అదంతా లోపడి రెడ్ తీసేసం అండి తీసేసి మిక్సీ లో బట్టి ప పాలు ఉన్ను చెక్ కరీగిట్లా వేసి అందులో అంటే పుచ్చకాయది ఇప్పుడు ఆ టోపి లెక్క ఉంటా కదాంట అందులో వేసామండి పోసి ఫ్రిడ్జ్ లో పెట్టామండి సగం అయిందండి కేక్ సగం సగం అయిందండి సగం అప్పుడు మధ్యాహ్నం వరకు చూస్తే పూర్తి అయితడండి ఇగ
ఆ మీ టాస్క్ పూర్తి అవుతుందండి
ఆ ఓకే అండి